హలో
హలో ఆ చెప్పండి వినబడతందా
ఆ వినిపిస్తాందండి
ఊమ్ బావున్నా నువ్వేలా ఉన్నావు
బాగున్నానండి
చెప్పండి ఏం విశేషాలు
మీరే చెప్పాలి మీ ఊర్లో జాతర ఎలా పోయింది
ఉమ్ మా తిరుపతి లేసారు బా జాత్ర బాహె బానే చేసారు ఈసారి
బాగా చేస్తున్నారా మీరు ఇంత అవునా ఎన్ని రోజులు ఉంటుంది జా
తొమ్మిది రోజులం డి
జాతర రోజు ఏం చేస్తారండి మీరు
మాములుగా తొమ్మిది రోజులు ఫస్ట్ చాటింపు పెడతారు చాటింపు అమ్మవారికి చాటిం చేస్తారు తర్వాత వచ్చి రోజుకు ఒక వేషం వేసుకొని అయిదు ఎల్ ారు గంగమ్మ గుడికి పిల్లలంతా ఒక రోజు బొగ్గు వేషము బండ వేషము తోటి వేషము మాతంగి వేషము అనేసి ఆ వేషాలు వేసుకొని లాస్ట్ తొమ్మిదో రోజు అమ్మవారు జాతర జరు జరుపుతారు పొంగలు పెట్టుకునే వాళ్ళు గోల్లు కోసి పటలు కోసి
అవునా పొంగలు పెడతారా మీరు
ఆ పొంగలు పడతారు ఆ వెల్త గుడికెళ్లే పెడతామండి
ఆహా అందేనా ఆ రోజు జాతర రో
ఆ జాతర రోజు అంతా మగవా ఎ ఎక్కడ నుంచో వస్తారండి మా ఊరికి ఆ తిరుపతికి జాతర వేషాలు వేసుకొ అబ్బాయిలు వచ్చి అమ్మాయిలు వేషం వేసుకొని బాగా హంగామాగా బాగుంటుంది
అమ్మాయిల్ వేసామావేసుకొని సరే బాగుంటుంది చూడ్డానికి నేను విన్నాను మీ ఊర్లో బాగా చేస్తారు
అమ్మాయిలు వేషం వేసుకుంటారు ఆ రోజు ఎవరు అమ్మాయి అబ్బాయినా తెలిదండి అంత బాగుంటంది
ఓ ఓకే అండి అంతే నా పొంగల్ పెడతారు ఇలా వేసి
ఆ ఆ రోజు తొమ్మిదో రోజు అదే మంగళవారం వచ్చే అంటే ఏడు ఏడు రోజులకి జాతర ర డే బై డే ఒక్కొక్కటి ఉంటుంది ఆ ఎ తొమ్మిదిరో రోజు చ్చి అమ్మవారు చంపనరకడం అని మట్టితో చేసి అమ్మవారు ఆభరణాలుంతా ధరించి ఐదు గడ్లకి ఏమో నాలుగు గంటలకి చంపనరుకుతారు అంటే అమ్మ ఓ శాంతి ఇంపచేసారూ ఆహా లేదండి ఆహ క్రౌడ్ ఎక్కువ ఉంటది అక్కడ
అ మీరు పొంగలు ఎలా చేస్తారు అమ్మవారికి అది చెప్తారా
ఆ ఆ పొద్దున ముందు రోజు మనం పొంగలి ఇవాళ పెట్టుకుంటామంటే రేపు మంగళవారం అనా శుక్రవారము లేదా ఆదివారం ఈ మూడు రోజులు లేవు ఒక రోజు పెట్టుకోవచ్చు అప్పుడు ముందుగా అన్ని షాప్ ఇదంత చేసేసి అమ్మవారికి చీరా జాకెట్ పసుపు కుంకుమ ఇవన్నీ కొని పెట్టుకోవాలి. ఇంట్లో అమ్మవారి ప్రతి ప్రతిష్టించాలి అంటే అమ్మవారికి పటాలి కింద అమ్మవారి పసుపు కుంకం పెట్టి దీపం వెలిగించాలి ఆ మంగళవారం హలో ఆ మంగళవారం మనం జాతర అదే పొంగలు పెడుతున్నాము అంటే ముందు రోజన్నా లేకపోతే అయితే ఒక రెండు రోజుల ముందన్న మన అంబిలి అమ్మవారికి పోయాలి కుమ్మం ఏస్తారు స
ఆ అవును విన్నానండి నేను కూడా
రాగి పిండి బాగా కలిపేసి కాంచి ఎండలో పెట్టేవళి పులిస్తే నైటికి అన్నం చేసి రాగి పిండి పా పెరుగు అన్ని వేసి కలిపి పెట్టేవాలి పొద్దునున్నకంతా హ్మ్మ్ నైటే అమ్మవారికి రాగి పిండి అదే ఆ అరిటాకులు వేసి టెంకాయ కొట్టుకొని అమ్మ వాళ్ళకి అంబిలి పెట్టేసి కుమ్మం వేసేవాళ్ళి మరుసటి రోజు అంబిలి పోసేవాళ్ళి బయట జనాలకి.
హ్మ్మ్ బయట గుడి దగ్గర పోస్తారా మీ ఇంటికాడ
ఇంటికడ ఇంటి కాడ పోయొచ్చు గుడికాడ పోయొచ్చు నేనైతే ఇంకా పెట్టలేదు హా జాతర అయిపోనాక వారాలుంన్ అవతాయండి ఐదు వారాల వరకి మంగళవారాలు అప్పుడు కుదర్ని ఆ ఐదు వారాలు జాతరకి కుదరని వాళ్ళు, ఈ వారాల్లో పెట్టుకుంటారనమాట.
ఆ అవునులేండి చాలా జనాలు వస్తారని విన్నా
ఆ అన్ అందువల్ల కొంతమంది, ఏమంటే జాతర వారాల్లో పెట్టుకుంటారు శుక్రవారం అన్నా మంగళవారం అన్నా. ఎక్కువ మంగళవారాలు ఎక్ కుంటారు ఆదివారాలు మంగళవారాలు
ఓకే పొంగల్ ఎలా చేస్తారండి చె చెక్కెర పొంగలే కదా బెల్లం పొంగలీ చేస్తారా ఎలా చేస్తారు చెప్తారా
అన్నము ఫస్ట్ బియ్యము పెసలపప్పు కడిగేసుకోవాలి ఆ ఆ రెండు ఉడక పెట్టుకో ఆ గుళ్ గుళ్ళో పెడతామండి జనాలుంటే ఇంటికాడ పెట్టుకొని వెళ్ళిపోత తం మా అమ్మవారి కుండాలో ఈడ పెట్టేసి
ఆమా?
ఇకపోతే అక్కడ పోయి పెట్టాల్సిందే
ఓకే ఓకే అండి చక్కెర పొంగలి ఎలా చేత్తరు.
బియ్యము పెసల్ పప్పు ఉడకబెట్ పెట్టుకోవాలండి. ఎసరు బాగా ఉడికిన తర్వాత. తా ఆ అందులో పాలు పోయాలి పాలు పోసిన తర్వాత సపరేట్గా ఆ అదే పాపులుం అవుండ్ల మొంతమడి పాపులు ద్రాక్ష ఏళకు లేవ్ ఒక, ఆ ఈ నెయ్యితో ఏంచుకోవాలి. ఏంచుకుంట. ఆ వేయించుకున్న తర్వాత, ఇది బాగా ఉడికిపోయిన, తర్వాత కొంచెం దగ్గర పడుతుంది చూడండి. ఆ టైమ్ లో... ఆ అయి ఉడికిన తర్వాత అట్లో బెల్లము. బాగా దంచి వడగట్టుకొని పోసుకోవాలి, అంటే మట్టి ఉంటే పాకం చేసుకొని గట్టిగా వేసుకోవాలి, వడగట్టి.
ఇవన్నీ అక్కడ కుదురుతుందా అండి?
ఇవన్నీ కుదరదు అని అంతే చెప్తనులా ఇంట్లో చేసుకునియితే ఇవన్నీ చేసుకోవచ్చు అక్కడ పోతే ఏమిలా. ఆ ఇక్కడే అంతా కడిగేసి ఎత్తుకుని వెళ్ళిపోతారు గుండాలో గుండాలో అక్కడికి ఎత్తుకొని పోయి అక్కడ అమ్మవారికి పొంగిపోయినాక ఆ కర్పూరం వెలిగించి.. ఆ.. ఆ బొట్లు అంతా పెట్టి కర్పూర వెలిగించి మళ్ళా బెల్లం వేసి, పాలు పోసి ఉడగబెడతం. తారు, కొంతమంది ఇక్కడే తాలింపు అక్కడ పెట్టలేరు కాబట్టి. ఒక గంటిలో పొయ్యలో పెట్టేసి. తే నెయ్యి పోసి అట్టే కలిపేస్తారండి.
ఓకే.. ఓకే. అండి.
కలిపేసి, ఇంకా అమ్మవారు ముందర ఆడ స్తంభం ఉంటుంది కదా. బయట పాదాల దగ్గర. అమ్మవారికి అరిటాకులోన్న ఆకు ఇస్త్రాకులో వేసి బెల్లం సల్లారినక పోసిన తర్వాత దాని మీద పెరుగు వేస్తారు చల్లగా ఉంటుందని
అవునా! అట్లాగే అమ్మవారికి బియ్యం పిండితో. ఓ ఒక నైవేద్యం చేస్తారు చెప్పండి
పెరుగు పోసి ఆ అరటి ఆకువక్క అరటి పండ్లు పసుపు కుంకుం జాకిట్ ఇవన్నీ పెట్టి ఆ పిండి దీపం పెడతారు
హ్మ్ హు.
దీపం వెలిగిస్తారు ఆ పిండి దీపం ఇక్కడ వెలిగించి ఇంటికెత్తుకొని పోతారండి కోళ్ళు కోసేవాళ్ళ కోళ్ళంతా కోసేసి అమ్మ దర్శనం చేసుకొని ఆ ఆ దీపాన్ని అట్టే ఇంటికెత్తుకెళ్తారు. వెలిగిచ్చుకొని మ్ కొంతమంది అట్టే పెట్టేస్తారు కొంతమంది అ దీపాన్ని వెలి గించుకొని, ఆ ఇంటికి ఎత్కొని వెళ్తారు.
ఆ అది బాగుంటుందండి తిండానికి ఆ బియ్యం పిండితో చేసిన ప్రసాదము.
మ్ అవును అట్లా చేసుకొని ఆ తిన్నామండి మేము మాములు గా ఆ సుబ్రమణ్య స్వామికి ఆ ఎక్కువ చేస్తా ఉంటాం మళ్ళా ఈయన కూడా చేస్తా ఉంటం పిండి దీపం అంటే బాగా ఇష్టం అంటారు తిరుమల వెంకటేశ్వర స్వామికి
అవునవును విన్నాను నేను కూడా
మ్ మాములుగా శనివారాలు రెండు దీపాలన్నా కనీసం పిండి దీపం పెడితే మంచిదంటండి
అవునా మీరెక్కడ గుడికెళ్తారు కొండ కాడికెళ్తారా
కొన్ ఏ దెప్పుడండి
దేవుని దర్శినించుకోవడానికి వెంకటేశ్వర స్వామిని
ఆ మాములుగా మాది తిరుపతే కానీ మేము కొండెకి కుదరదు అండి ఎప్పుడు అంటె సంవత్సరానికి ఒకసారో రెండుసార్లో వెళ్తాం ఎక్కడుండే వాళ్ళంతా వస్తారు ఇక్కడ ఉండే వాళ్ళం పోలేకపో ఆయన ఎట్ట ఎంతైనా ఆయన ఆ కరుణ ఉంటేనే కదండి
అం అంతలేండి మనం గట్టిగా అనుకుంటే వెళ్ళ -చ్చం అంతంతం దూరం నుంచి వచ్చే వాళ్ళు వెళ్తన్నారు కదా ఇంక ఇంకా మే వెంకటేశ్వర స్వామి గుళ్ళ ఎక్కడెక్కడుంటాయండి మీ ఊర్లో
మా ఊర్లో మావులుగా అలిపిరి
చానా ఉంటాయా
అప్పలాయ్ గుంట
మ్ హు
ఆ తర్వాత ఇంకా మళ్ళ కళ్యాణ శ్రీవే లక్ష్మీ శ్రీనివాసపురం
మ్
అక్కడ ఇలా మూడు నాలుగు చోట్ల పద్మావతి అమ్మవా
మీరెప్పుడైనా జపాలికెళ్ళారా
మ్ వెళ్ళామండి
అక్కడ ఎలా ఉంటుంది నేనైతే వీడియోస్ చూసాను ఇప్పుడు పోయింది
చాలా బాగుంటుందండి మా ఫ్యామిలీతో వెళ్ళాం అమ్మో మా అమ్మ మా అన్న మా మా ఆయన నేను మా కొడుకు ఫస్ట్ వాడు వెంట్రుకలు తీయాలని ఆ రూమ్ తీసుకొని జా జపాలికి వెళ్న్నాబమ! జపాలికి నడుచకోని ఎల్లాం నాం బా బాగుంది వాతావరణం అంత చెట్లు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు బాగుంటుందండి మేము పోయేటప్పుడు అక్కడ ఆ కోతి అదే కోతిలు ఆడుంటాయి ఎక్కువగా ఆడు నిన్ను వాడ్ ట్రీస్స ఉంటే మరి ట్రాప్ తీసుకొని అదే తాగిందండి ఉడతలు ఎక్కువ ఉంటాయి అక్కడ అడవి ఉడతలు పెద్ద పెద్దగా ఉంటాయి
అవునా జనాలు ఎక్కువ ఉంటారా అండి
లేదండి మామూలుగానే ఉంటారు ప్లీజ్ బుల్ గా ఉంటుంది బాగుంటుంది పెద్ద మామిడి కాయలు చెట్లు ఉంటాయి అడవిలో ఆ కొండ మామిడి అనేసి అడవి మామిడి ఆవి అసలు పులుపు కో
ఆ అవునండి అడవి మావిళ్ళు అలానే ఉంటాయి
పుల్ల అసలు కోతులు కూడా తినవండి కొరికి కూడా వెయ్యదండి అంత పుల్లగా ఉంటాయి అనమాట కిందే పడి ఉంటాయి వేస్ట్ యా
అవును నేను చూసాను కొన్ని కొన్ని ఇంటి దగ్గరలో కూడా వస్తాయి అవి అవును పురుగులు ఉంటాయి పండిపో
అది సంగతి మీరెప్పుడైనా వెళ్తారా జపాలికి
ఏంటండి
జపాాలికిి మీరు ఎప్పుడు వెళ్ళలేద్
మీర్ మేము ఎప్పుడు వెళ్ళలేదండి అందుకే మిమ్మల్ని అడిగి ఇప్స డుఎలా ఉంటూ న్నారు
హు సరే సరే వెళ్లేసి రండి బాగుంటాది స్కూటీలోహు సరే అండి